హాలో
బాగున్నారా
ఏం జెస్తున్నారు
బాగున్నావా
ఆ బాగున్నా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా పడుకున్నా మా పాప పండుకుందని కాసేప్ పండుకుందామని చూత్తానా
ఏం లేదు ఇయలా చపల్ దిస్ కొచ్చిండు వండాలననుకుంటాన మా ఆయన ఒకటే చపలండు చపలండు అనంటండు ఏం చేయల్నో అర్థమైతేలేదు అస్సల్కే చాప్ పలు మొంన్నాడిదకా మా అమ్మ మటన్ తీసుకొచ్చింది ఆడ మటన్ తినుకుంటేనే ఉన్నా ఇప్పుడు మళ్ళా చపల్ చపల్ అంటాడు ఊకే చపలేం తింటం చెప్పు ఊకే నీస్ తింటే ఎట్టుంటది కదా
ఆ అవును నిజంగా మా నాన కూడా తలకయ్ ఉన్ను బోటి తీసుకొని వచ్చిండు అదే తిన్నాం అదింటే ఆ ఇవాళ చికెన్ తీసుకొచ్చిండు ఆ కోన్ని కోసుకున్నాం నాటుకోడి కోసుకున్నాం అదిస్సల్కు తినబుద్ది అయితలే ఏం చెయ్యాలె నేన్ కూడా ఇగ టమాటా పచ్చడా అంత మావిడికాయ పచ్చడ ఆ ఇంత చింతకాయ పచ్చడేసుకొని తిన్నా ఇగ సప్పుడ్జెక చేసేదేమున్నది మరి ఉకే నీసెం దింటం
ఆ ఇ ఎం జేత్తండు మరీ మీ ఆయన
ఏం లేదు ఏ ఎండకు తిరిగి తిరిగి వచ్చిండు ఈతకని బైండు ఆ ఈత అమ్కు పోయే పట్టలన్ని దడిచినయట తానం చెత్తాని తానం జేత్తండు
మీ ఆయన ఏం చెతాండూ మరి
ఏం లేదు పండుకొని సేల్లు పట్టుకొని చూసుకుంటా కుసున్నడ్
అవునా
ఇంకా ఎం చెత్తలు మరి ఏం లేదు ఇంకా బాగున్నారా మరి అందరు ఆ బానే ఉన్నారు
ఎం చెత్తనవ్
ఏమున్నది ఏం లేదు మీ అమ్మాగిన మంచిగా ఉన్నాదా
ఆ మంచిగానే ఉన్నది మీ నాన్నగారు గినా మంచిగా ఉన్నారా మంచిగా లేదు గా ప్పుడు అప్పుడు హెల్త్ ఇప్పుడు ఆరోగ్యం మంచిగున్నదా
ఏం మంచిగా ఉన్నది ఊరికే దాకండ్లు పట్టుకోని తిరుగుతార్రు అసలు వాళ్ళ పనం పానం చేతుల లేదు ఉన్నరా అంటే ఉన్నారు మనుషులు ఓహ అవస్త పడుతార్రు అటు ఆ పని ఇటు ఈ పని అని మా డాడీ మా నాన్న అన్ని పనులకు పోగుకుంటా మా అమ్మ ఇంట్ల అందరికి వండి పెెట్టుకుంటా మస్తు అవస్త పడుతర్రు వాళ్ళ అవస్తా చూసుడు నాతోనైత లేదు నేను ఏం చేద్దు నాకు ఇప్ చిన్న పిల్లళ్ళయే నలుగురు ఆ పిల్లలను చూస్ కుండుడే నాకు సరిపోతది ఇప్పుడు ఇంకా బళ్లు లేక ఇగ ఆగం ఆగం చెత్తర్రు ఇగ బళ్లుు మొదలఇందాకా ఉంటది నాకు కట్టం
అ ఆ అవునులే నిజంగా పోరగాళ్లతోని మస్తు కష్టం ఉంటది పోరగాళ్ళే కని చుక్కలు చుత్తన నువ్వు నలుగుర్ని ఏట్ట పెంచుతనవో ఎం కతనో నాకైతే అర్ధమే అయితలేదు అస్సలు పొరగాళ్ళు ఎం చెత్తర్రు
ఏం చెత్తరు ఇద్దరో ఆడుతార్రు బయట రోడ్డు మీద ఆడకూర్రి బండ్లు ఓత్తఅని అంటంటే ఆడుతారు ఇగ ఇద్దరో పండుకున్నారు తినకుంటా అస్సలు తిననే తినరు సతా ఇత్తన్రు ఇది కావాలే అది కావాలే అంట ట్టరు ఇగ ఎం చేయాలె మరి
అవునవ్వ తిండి విషయంలనైతె ఈ పోరగలు కూడా ఇంతే ఎం పోరగాళ్ళో కొంతమంది పిల్లలు పూర్ణాలు తింటారు గాని అసలు తిననే ఎట్నో ఎదో వి షం పెట్టినట్ చూత్తరు మంచిగా తింటే ఏమైతదో ఏమో ఈ పోరగాళ్లకు సతా ఇచ్చి సతా ఇచ్చి ఓర్రిచ్చి ఓర్రిచ్చి సంపుతంట్రూ
ఆ అవును ఈ పిల్లలతో నీ తిండి విషయంలోనే కట్టం వీళ్ళు బళ్ళేకు పోతే నాకు కొంచెం విశ్రాంతి దొరుకుతది అయినా నా బ్రతుక్కు విశ్రాంతి ఎక్కడుంటది ఊరికే పని పని పని పనే సరిపోతది తేలం దాక పనే పొద్దుం దాక పనే చేయ్యలే వాళ్ళు బళ్ళేకు పోయిన బళ్ళేకు పోయి వచ్చిన బట్టలు పిండాలే వ అన్ని పిండాలే ఊరికే ఏడుత్త ఉంటారు వచ్చినాంక ఇది కావాలమా అది కావాలమ్మా అంటాంటారు ఎదోమేయేదామంటే ఇంట్లో పైసలు ఉండవు ఏముండవు
నూ ఎంజేత్తాన్నావ్ మరి ఇంకా అంత మంచిగానే ఉన్నారా మరి మీ అత్తగారు అందరు అందరు ఎట్లున్నారు మరి ఇంకా
ఏమున్నది ఎవరి పని వాళ్లేజెతారు వాళ్ళ ఇంటి కాడ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు మా ఇంటి కూడా మేం ఇట్ల చేసుకుంటానం ఏం పని ఉన్నాది ఏం లేదు అటు పోతడు ఇట్ల వత్తడు పని కని పెయిసలుండవు పని ఒకటి ఉండదు ఈత ఉండదు ఏం చేయాలో అర్థమే అయితలేదు
అటు ఇటు దేనికి పోయి వత్తాడు అట్ట పోయి ఇట్టొత్తే ఎం పైసలు వత్తయ్ తప్పదుగా పని అన్నాక అవునా
ఎటువైంది మీరు మీ అమ్మాయి ఇప్పుడు మంచిగుందా పని చేతాంద
ఆ చేత్తడు ఎం పని చేస్తది ఎం పని చేయదు
ఏదో చేత్తన అంటాడు చేతు వచ్చి కూర్చంటడు ఇంట్లన
ఏం కూర మరి కోడి కూరనా ఆ కోడికూరె వండిన ఎం చేయాలా మరి
ఎక్కడున్నావ్ నువ్ మా ఇంటిగిన వచ్చినా ఏంది నీ మాట ఇక్కడిక్కడినే వినబతాంది
ఏ రాలే మి మీ ఇంటి ఎనకాల వాళ్ళు ఉన్నారు కదా అక్కోళ్ళు ఆ అక్కలోళ్ళింటికొచ్చి కూసున్నా
అవునా అక్కలోయింటికి వచ్చినవా నేను కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఈ గోడ ఎనకాల కూసున్న ఇట్రారాదు మరి ఇగ
ఏ నేనేడోత్తబ్బా ఆ మళ్ళేమన్నా అనుకుంటే
ఏంజెతాంది మరామే
ఆమె ఇంట్లో వాళ్ళ పిల్లలకి తినిపిత్తనట్టున్నది మరి
అవ్నా
వాళ్ళంటికి బాగానే వచ్చినం మరెన్నోల్లైంది
ఏం లేదు ఏదో గాజులు పెట్టిత్తరంటే వచ్చినా గాని ఇగా కాసేపు సమయం అయితదని చెప్పేకొ కూర్చున్నా
ఆ నాకూడా గాజులు ఎక్కి నన్ని కూడ రమ్మన్నరు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంన్నదట కదా
ఆ అవును ఉన్నదట మరి పోవాలె వాళ్ళ పెళ్ళికి నూవొత్తన్నవా
ఏమోన్నమ్మ ఈ పొరగాళ్ళని ఎస్కొని ఏడేడ తిరుగు మున్నాళ్ళుండు నెన్ వొత్తున్న
హ్మ్ నాక్కూడ ఈ పోరగాళ్ళతినే తిప్పలు పెట్టిన పోవాలంటే రావాలంటే మరి ఏమంటరు మా అయన గిట్ట నేన్ గూడ పోతనో పోనో గాలికయితే వచ్చిన
నేను గూడ వచ్చిన అబ్బ కానీప్పు నేను మాట్లాడుకుంటా సప్పుకిక్కన్నే కూర్చున్న నాతోనీ మాట్లాడతాను గిట్ ఎప్పుడు చెప్పకు మరి
ఏ నేను చెప్పాను నేన్ ఎందుకు చెప్తా గట్ట నా నీ మాట్లాడతనని కూడ నువ్వు న చెప్పేవు చెప్పకు మరి హే నేన్ చెప్పను అబ్బ నేనే నిక్ చెప్పు నేనే ఎట్ట చెప్తా అబ్బ ఆ ఆ ఎందబ్బ
ఆ ఏం లేదు గాని ఇంకంటనే మాట మీద ఆ మాట ఓచ్చి చెప్పినాం అనుకో ఆ వీళ్ళు నా చేప్పకుండ మాట్లాడుకుంటారా అనుకుంటది ఆమే తో ఎందుకు మనకు కొముడు
యాహే నేన్ ఏం చెప్త అబ్బ నేన్ ఎందుకు చెప్త
మంచి గనే ఉన్నడు వానికి ఏమైంది ఉండి ఉత్తుత్తి గానే ఆడపోయి కూర్చుంటే ఉత్తినే అలిగిండు మేం ఏం అనను కూడ అనలేదు ఏమన్నావు నువ్
నేన నేనెప్పుడేమన్నా ఏమో
ఏమో అంటన్నావ్ కద
హే నేనే ఏం అంటలెం అమ్మ వేరే వాళ్ళతో ఇక్కడ ఉంటే
వేరే వాళ్ళతో మాట్లాడ తనా నీతో మొదటి ముచ్చట చేప్పన
ఆ చెప్పు
ఏం లేదబ్బా అడి పోయి కూర్చున్నాం కుసుంటే చాలు ఆ అంటాను అదంటా నువ్వు నువ్వు ఆ ఎందుకు రమ్మ నవ్వు నువ్వు రమ్మంటె నేన్ ఏమైన వచ్చిన్నా అను తినే అలిగిండు అలిగిండు పోయిండు ఆడ కుసునడు అసలుకు మాట సుతం మాట్లాడలే ఆరోజు మాత తమ్ముడు ఉండే నేన్ పోనే పోకపోయిండు
అవునా మరి మీ తమ్ముడు ఎట్ట పోయిండు అమ్మ
మా తమ్ముడు నాలుగు రోజులు వాళ్ళ అన్నోళ్ల ఇంటికి పోతా అని పోయిండు ఇక పోరగాళ్లతోని ఇక్కడ అవస్థ అయితే ఆధ నలుగురు పోరగాళ్ల అని ఏ కాసేపు పోయి ఒత్త పొద్దున పోయి సాయంత్రం వద్దా అని పొద్దునట్టు పోయి
అ అవున పోతే ఇంతలా అడిగిన్నా అత్తి మీ మరిదికి ఏడ పన్ లేనట్టు ఉంది అత్తయ్య
ఆ అవునబ్బా మస్తు ఘోరంగ అలిగిండు అంతా మొత్తం తీసేసినట్టు మాట్లాడిండు ఏ మా ఆయన అయితే నిక్ గతిలేక అడిగిపోతన్నవ ఇంకోసారి పోతే మంచిగ ఉండదు గట్టిగా చెప్పిండు ముచ్చట
అవునా మరి ఎవరికైనా గట్టనే అనిపిస్తది అబ్బా గదిలో కూర్చినట్టు మాట్లాడితే ఎంత బాధ అనిపిత్తది
ఆ మ ఆయన కూడా గాట్నే అనిపిచింది సార్ అబ్మ మరి పోరగళ్ళు ఇద్దరు లేసి ఆ పోరగాళ్లు రోడ్ పట్కొని ఉరికేద్ చ్ ఉంటన మరి ఇగ
ఆ సరే అబ్బా ఉంటానా మరి మళ్ళీ ఉండ్ ఉతిగున్నప్పుడు చేయరాదు ఎప్పుడన్నా మరి ఉంటానా మరిగా